అలో హలొ విజయా
ఆ తిన్నా
ఆ ఏం చేస్నవ్ అమ్మ పండగ
పండగా ఓలిగలు గంతే చిత్రాన్నం, పప్పు, ఓలిగలు
ఆ పొద్దున్నె చేసేస్థివా ఎన్ని గంట్లకి అయ్పాయ పూజ అన్ని టువల్ థర్టీ కంతా
ఈ పిల్లలు ఉన్నారు వచ్చినారు
హ్మ్
ఉన్నారు అంతే
వచ్చుతావని
ఆ ఒచ్చినారు ఉన్నారు మేం ఓలిగలు జేస్నాము చిత్రాన్నము హ్మ్ పప్పు రసము తాలింపులన్ని చేస్ సి తినేసేసి పెద్దోనికి పెట్టేసి మాది పదకొండున్నర పన్నెండ్ అయిపాయ్లే ఈరోజ్ అమాస్ ఏడున్నరకి ఏడున్నర వరకి ఉన్నింది ఏడున్నర నలవైకేమో అమాస్ ఎల్ పెంది ఎళ్ళిపెయిన్ తర్వాత మళ్ళీ అంగా ఈరోజు కడుక్కున్నము నిన్న అన్ని కడిగేశ్నాము అయినా మళ్ళ ఈ రోజు ఇల్లు కడిగేసి బయటంత అలుక్కొని బయటంతా క డుక్కొని
అవెన్ని నేను అమ్మాసేవన్నీ నేను పట్టిచ్చుకోను అయినా గూడా నేను కడిగినాను
ఉనా పోనిల్లె మంచి పని గా దేవుడు నీకి అవునా అవన్నీ ఉంటాయమ్మ పద్దతులు ఉండల్లా ఆ లాకుంటే ఎట్ల జెప్పు ఆ అమ్మోల్ ఏం జేస్తన్నారు
ఉన్నారు రాత్రి చాంరోల్ నుంచి లేడు నాయన ఇప్పుడు ఈ రోజ్ నైట్ ఒచ్చినాడు
అ
నయన్ పిలుచుకొని వచ్చినామ ఇంటికి వచ్చేల్కి రాత్రి పదైంది
ఆ అక్కడే ఉన్నాడ
అహ్ అ మకిలపల్లోనే ఉన్నాడు ఆహ్ అక్కడ ఉన్నాడు ఇ నిన్ రానిల
ఆహ్ పోనీలే ఉహ్ తింటే అందరూ మల్ల పంపిల్ల వాళ్ళకి ఆమ్మోళ్ళకి ఒలె గిళ్లు
వాలస్ పైస అహ్ పంపిల్ లో వాళ్ళ పాయ్ సేమియా చేసుకున్నారంట మళ్ళీ మళ్ళీ ఇస్తాంలే అనుకున్నా ఉమ్ ఈరోజు వద్దాము అని అ చేస్తాను ఆహ్ ఇదేముంది ఇది ఒల్ చెయ్యాలి గదా చేయకపోతె ఇంగేట్ల ఈ రోజు రావాలా కతిరికి పొద్దున్నే రావాలని పైనమైనారు మళ్ళీ ఎందుకో అని మళ్ళీ ఆగిపోయినారు
అయ్యో రామా మర్ లేరు రావచ్చు కదా
పోండి ఎందుకు లే మళ్ళా ఎందుకు డ్రా ఆ మళ్ళీ డ్రాప్ అయిపోయినారన్నే
ఆహ్
నర్ పోయిచ్చమ్మ ముగ్గురం అన్నారు అనుకున్న ఏమో మళ్ళీ ఎందుకు మళ్ళ మూడు మ మారిపోయిందొ ఏమో మళ్ళీ
అయ్యాయో
అన్ని ఈ రోజు పొద్దున్నే రావాలని
తెచ్చిచ్ కదా పండగ్ కదా ఈరోజో హా
అని అనుకున్నారు నేనేం చెప్పినానంటే సె సెలవునప్పుడు పొ పోలేర్ అహ్ పొలేరు రుచిత అయితే పాపం పిలుస్తానే ఉంది పొయి రాపోండి అని నే చెప్తానే ఉన్నా ఆహ్ రుచిత చన్సార్లు అడుగుతాంది పంపి పోండి అన్ అని నేను చెప్పినాను సరేలేమ్మ పోతామనీంది ఏమో మళ్ళ వాళ్ళకి ఎట్ట మూడు చేంజ్ అయిందో ఏమో మళ్ళ తెలీయదు గాని నాకు రాత్రీ బాగా అనుకున్నారు పోదామని తెలవారి నాక డ్రాప్ పయిపోయినర్ తెలియదు ఇంగ మా పొద్దున గూడా రెడీ అయినారు అనుకుంట స్నానం చేసినర్ పోదామని
మళ్ళి ఎవరు బ్రేకప్ జేసినారు
ఏమో తెలీయదు పిన్ని నాకు అంతవరకు తెలుసు
ఇంకా పర్మిషన్ ఇచ్చింట్రా మీరు పొమ్మనే
నేను పర్మిషన్ ఏం చెప్పేదిలే వాళ్ళ ముగ్గురు పోస్తా మని అని అనుకున్నారు వాళ్లు ముగ్గురే
అవున
నా నాకు నాకంటే ఎవరొ ఒకరు వస్తా అంటారా పోత అంటారు నాకు అవ్వదు పిన్ని
అవున్లే ఉమ్ చిన్న ముస్ల
ఆహ్ ముస్లాముంది ముస్లాముంది పార్వతమ్మ లోచ్నారు
ఇంటికా ఓయమ్మా ఎప్పుడొస్ రే బాగా
వస్తాంటా రా యయా ఉమ్ ఇంగ్హ్ మనం ఉందా ఎట్లా చెప్పు
ఆహ వాళ్లు ఒస్తారని
ఉమ్ గేమో మల్లీ అ మ్ మ ఇడా నెలకొకసారి కడపొ కడపలో కట్లు టాంతదిలే అందుకు
ఉమ్మ్మ్
ఇంగేంలే రాత్రి అయితే చాన్ చెప్పి చెప్పింది పోతాను పోతానని చెప్పింది రాత్రి
ఆహ్ పోన్లే మేడే సెలవలేం నేను కుడా ఈరోజు లీవ్ ఉందే లీవ్ లో ఉన్నానూ ఇంక రేప్ ముస్లిమ్స్ పండక్కి రేపుకూడా కాలినే రేప రేపు ముస్లిమ్స్ పండగైతే రేప్పుగూడ రెస్ట్ ఏ రేపు సాయంత్రం బసు ఏడు గంటలక అవ్ పోయేసోస్త డ్యూటీకి
ఉమ్
ఇప్పుడు అయితే ఇంట్లోనే ఉన్నా నేను లావంనీ చేసి తినేసి చిని వచ్చా మధ్యాహ్నం వచ్చింది ప వంటిగంట
ఒకతే వచ్చిందా
ఆ విన్నైగాడు తీసుకొచ్చేసి పెటేసిపోయినాడు ఒకతె వచ్చింది ఉమ్ టైముకి కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమో చాలా ఈ పాప ఒకతె వచ్చింది టెంకై కొట్టాలని వల అమ్మ కి పోదామన్న సాయ సాయంత్రం పొదంలే అని కూర్చుపెట్టిన మళ్ళ సాయంత్రంగ అట్లా పోయి టెంకై కొ కొని దీపాలు పెట్టేసి మళ్ళ పోయి టెంకై కొట్టుకొని అమ్మమ్మవుంది నవస్థ పోయేసోస్తా ఎప్పుడు కొడతానే ఉంటాము ఇప్పుడు పాపొచ్చింది పోయి మాముల్గా పొత్తంటడేమో పండ పండక్కి మొన్న విన పండ పండక్కి పోయి టెంకై కొట్టుకోవస్తాయిగ అరుగు దగ్గర
హు హ్మ్మ్
ఆహ్ ఎమ్మా తింటరలేద్ ఇంగా
వ్వోయమ్మ ఎప్పుడు అందరూ అయిపోయినారు తినడం అయిపోయింది కడిగేశెశినా అన్ని సామాన్లు గూడా
అవున్లే నేనే అనుకుంటే ఫోన్ చేద్దామని ఏమోలే ఇగమళ్ళీ పండా బిజ గుంటారని గమ్మునైపోయిన
అవును ఏం ఉంది పిన్ని ఇంకంత అంత బాగున్నారా ఆ పిన్ని నీతోమా ఫోన్ చేయాల
శృతి వాళ్ళు వీడియో ఎక్స్ట్రా కాల్ చేస్తుండు చేయట్లే ఆహ్ చేసి వీళ్ళే మాట్లాడుతారు పిల్లలు నాకేం మాట్లాడ్ మళ పిల్లలకి మటుతు రాం అనిపిసిందిళ నేను పంపించ నేనేం మాట్లాడును ఇగ ఏమో బతిలేదు మనకి నువ్ ఎవర్ చెప్ప పళ్లు లేరు
ఉమ్ అ పాపకు పాపం లేట్ అయిపోతంది
హా నువ్ తలుపన తీయదా అది సెట్ కాలంటేను అ
చేసేయాలి చేచే బావుండవ్ పాపకం
హా బానే ఉంది అప్పుడేనా ఎండకీ హ ఆ అవ్ ఒక నిమీషమమ్మ అక్క మాట్లాడ